హలో
చెప్పండి మీరు రీసెంట్ గా వర మనశంకర శివప్రసాద్ వరప్రసాద్ సినిమా చూసారా
ఆ చూశాను చాలా బాగుంది అందులోని భార్యాభర్తల గొడవల గురించి భలే చెప్పారు అసలు కదా ఎంత చక్కగా కామెడీగా ఉందో కదా మీకు నీకేం నచ్చింది అందులో
అందులో పిల్లల కోసం తండ్రి పడే ఆవేదన అయి తే చాలా బాగా అనిపించింది ప్రతి తండ్రికి తన పిల్లలు పక్కన ఉండాలని కోరుకుంటారు కానీ దాంట్లో ఆ సినిమాలో అలా మిస్ అవ్వడం కొంచెం బాధగా అనిపించింది కానీ లాస్ట్ చివరి కలుసుకున్నారు చాలా బాగుంది
అదే కానీ అందులో తండ్రి మాట విని భర్తను కూడా వద్దనుకున్న ఆడపిల్లని చూసాను కానీ ఒక ఆడ ఒక ఆడవాళ్ళ అనేది భర్తతో పాటు తండ్రిని చూసుకోవాలి కానీ తప్పు లేదు కానీ భర్తని పిల్లల్ని అందరినీ సమాన ఈక్వల్గా చూడాలి తండ్రి ఏదో చెప్పారని భర్తను వదులుకోకూడదు కదా
అది సినిమాలో అలా క్యారెక్టర్ ఉంది అంతేలేండి నిజ జీవితంలో అలాగ ఎవరూ ఉండరు కదా
అలాగఎందుకని నిజ జీవి తం లో ఉంటుంది కాబట్టి ఆడ తీశారు ఈ మధ్య అన్ని విడాకులు అన్ని అట్లనే జరుగుతా ఉన్నాయి
చాలా వరకు డైవర్స్ అనేటివి అలాగే జరుగుతున్నాయి ఒకరు చెప్పిన మాటలు విని అలాగ జరుగుతా ఉంది కానీ ఈ సినిమాలో మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు ఎందుకు భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు వస్తున్నాయి ఎందుకు వాళ్ళు విడి విడి పోతున్నారు అనేసి
ఇప్పుడు ఇప్పుడయితే విడాకుల గురించి మనం మాట్లాడదాము ఇక్కడ శ్రద్ధ వయసులో కూడా విడాకులు తీసుకుంటున్నారు అదేందో గాని అసలు ఇన్ని సంవత్సరాలు కాంప్రమైజ్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు
అదే కదా ఇప్పుడు ఒకరితో రిలేషన్ పెట్టుకునేసి ఇంకొకరితో డైవర్స్ తీసుకుంటున్నారు
అదే అందో కనక ఇటు కూడా రిలేషన్ ఇద్దరికి సమ్మతం అయితే ఓకే అంటున్నారు అసలు అది ఎక్కడ న్యాయముో అర్థమే ట్టాల అంటే పెళ్ల్లాని వదిలేసి భర్త ఎట్లయినా వెళ్ళొచ్చు మొగుడిని వదిలేసి పెళ్లం ఎట్లైనా వెళ్ళొచ్చు అదే రో న్యాయమో నాకు అదేం అర్థమే కాలేదు సలు చెండాలంగా
ఇబ్బంది అయిపోతా ఉంటుంది ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఒక చోటకి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న ఇలా అంటా కదా అనేసింటే పిల్లలు సఫర్ అవుతారు అదే విషయాన్ని మనకి మూడు మీలో కూడా చూపించారు
అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు అట్లాంటి వాటికి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ కూతురు కొడుకు మాత్రము విడాకులు తీసి శస్ కూతురుకి అల్లుడుకి లేదంటే కొడుకు కోడలకి ఇద్దరు తీసుకునింటే చూస్తా ఉంటారు కనీసం అట్లా చేయకూడద అమ్మా అడ్జస్ట్ అవ్వండి అని చెప్పే వాళ్ళే లేరు అసలు ఈ రోజుల్లో
సమాజం అలాగే తయారయ్యింది ఒకరు బాగుంటే ఒకరు చూడలేరు కాబట్టి ఎవరో ఒకరి మధ్యలో గొడవలు పెట్టేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటారు అది చివరికి వాళ్ళ కుటుంబంలోనేరుగు జరిగేటప్పటికి బాధ అనిపిస్తుంది కొంతమందికి అయితే
అదే అసలు నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అంటి చూస్తా ఉంటే మన సమాజంలో ఏం నేర్చుకుంటున్నాము ఒక భారతీయులుగా మనము సమాజానికి నేర్ చప్పించాలి గాని అన్ని ఇలాగా ఆ మరీ ఇల్లీగల్ క్యాంటర్స్ ఎక్కువైపోయాయి ఈ మోసాలు ఎక్కువైపోయినాయి ఈ దొంగతన గాని చాడీలు చెప్పేది ఎక్కువైపోయినాయి కదా సమాజంలో ఇప్పుడు
పోయి పోయి మన భారతదేశ చరిత్రను చూసి చాలా బయట దేశం వాళ్ళంతా మన మనల్ని చూసి నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది వాళ్ళని చూసి మన వాళ్ళ కల్చర్ మార్చుకోవడం ఆ అలవాట్ నేర్చుకోవడం మన అలవాట్లు మర్చిపోయి పరాయ దేశం వాళ్ల అలవాట్లు నేర్చుకోవడం వల్ల ఇలా ఇలాంటివన్నీ వస్తున్నాయి మన దేశంలో అయితే ఒకప్పుడు ఒక భార్య ఒక భర్త వాళ్ళ కుటుంబం అంత వరకే ఉండేది ఇప్పుడైతే రకరకాలుగా మారిపోయిది సమాజం
అవును అసలుకి దానికి సమాజం లోని ఆధునికతే పో పోయింది అసలు సంస్కృతం ఏం లేదు అంత విదేశాల నుంచి అంత కల్చర్ నేర్చుకొని మనకంటూ ఏం లేక కాకుండా వస్త్రాల్లో కూడా పొట్టు పొట్టుగా ది అసంగా ఎదుటి వాళ్ళు చూస్తేనే చూస్తా ఉంటేనే మనకే ఇంక మగవాళ్ళు ఎట్లాగా అనేది ఆలోచించేట్ల వాళ్ళు అసలు
వీటన్నింటికి మెయిన్ కార ప్రధాన కారణం వచ్చి సినిమాలే ఈ సినిమాల వల్లే పెద్దగా ఆడవాళ్ళు అన్ని కొన్నిటిలో ముందడుగు ఉండాలనేసి వెళ్లడం వల్ల ఇలా అయిపోతున్నారు ఎక్కడైనా చూడండి మగవారి బట్టలు చాలా పద్ద్దతిగానే ఉంటాయి వాళ్ళు నీట్ గానే వేసుకోంటారు కానీ ఆ అమ్మ ఆ ఆడవారు వాళ్ళు ఎక్స్పోజింగ్ల వల్ల ఎక్కువ అడక్ట్ అయిపోయి ఇలాంటివన్నీ చూసి చూసి జెంట్స్ కూడా అలాంటి వాటికి అడక్ట్ అయిపోతున్నారు
మీడియా వల్ల కొంచెం లాభం ఉంది కొంచెం నష్టము ఉంది కానీ ప్రజలు తీసుకునే దాంట్లోనే డిఫాల్ట్ ఉందనుకుంటున్నాను నేనైతే
ప్రజలు ప్రజలే కాదు మనుషులందరూ కూడా మంచిని దూరం పెడతారు చెడుకి తొందరగా ఆకర్షితు ఆకర్షితులవుతారు అలాగే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కూడా అలాగే ఉన్నాయి
ఇప్పుడు అసలు కల్చర్ లేదు బొట్లు పెట్టుకోవట్లేదు జల్లు వేసుకునే వాళ్ళు రా జుట్లు ఎర్రబోసుకొని అట్టెంట్ ఎట్లా బజార్లో తిరుగుతుంటే ఏం ఫ్యాషనో ఏమో నాకైతే అర్థం కాలేదు సమి
అస్సలు పెళ్ళయిన వాళ్ళు కాళ్ళ మెడలో మంగళసూత్రమే లేదు మ మంగళసూత్రం ఉండదు కాళ్ళకి మెట్టలు ఉండదు ఏమంటే ఫ్యాషన్ అని అంటారు పక్కన భర్త్ ఉంటేనే పెళ్ళయినట్టు తెలుస్తుంది లేకపోతే ఎవరో నార్మల్ గా వెళ్ళినట్టు అనిపిస్తుంది
అది భర్తతో వెళ్తారా అట్లా కూడా కాదు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది పబ్బులు అంటారు ఆడవాళ్ళు ఆ మందు తాగేది ఏందో అసలు మన కల్చర్ ఏనా మగవాళ్ళు తాగుతుంటేనే తప్ప అనుకున్నప్పుడు ఆడవాళ్ళ కూడా ఇప్పుడు మేము సరే సమానంగా తాగు నమండి ప్పి ఉన్నారు అసలు ఏం కల్చర్ మనం ఇస్తున్నామో అర్థం కావట్లేదు
సమాజం అలాగే ఉందండి మారడం మారడం లేదు ఇంకా ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయో మరి ఎలా ఉండబోతున్నాయో మన పిల్లలకి మన వాళ్ళ పిల్లలకి ఏం నేర్చుకుంటారో ఏం చెప్పిస్తాము అందుకే మన ఇంట్లో ఒక పెద్దవారు అనే వాళ్ళు ఉ మనకి మంచు చెడు చెప్పే వాళ్ళ అనే వాళ్ళు ఉంటే మనము క్రమశిక్షణగా ఉంటామని నేను అనుకుంటున్నాను
అలాగని ఎంత మంది ఈ రోజులు అత్తమామలతో కలిసి ఉంటున్నారు అత్తామామ ఉంటే సేవలు చేయాలా వాళ్ళకి మాకే వాళ్ళు చెయాలని చెప్పి ఎవరు చేస్తున్నారండి వాళ్ళు ఉంటే కొన్ని పద్ధతుల అలవాటు పడి మనము మన పిల్లల్ని బాగా చేసుకుంటాము కానీ ఈ రోజుల్లో ఎం త మందలా ఆలో చిస్తున్నారు
అస్సలు అత్త మామంటనే బరువుగానే ఫీల్ అవుతున్నారు ఈ కాలంలో అలాంటిది ఇంక రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో మరి
వాళ్ళు ఒకప్పుడు ఆ ఉండే కన్ని రోజులు వాళ్ళు ఒక అత్తామామ అవుతారన్న సంగతి మర్చిపోతున్నారు ఈ రోజు గడిస్తే చాలనుకుంటే ఎట్లా సమాజానానికి మనం కొన్ని నేర్పించాలి కదా
అసలు ఇప్పుడున్న కల్చర్ లో అత్తని ఒకప్పుటి అత్తే కదా, ఒకప్పుటి కోడలే కదా, ఇప్పటి అత్త అదివన్నీ గుర్తు వెట్టుకొని చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు కలిసిమెలిసి ఉండొచ్చు, లేదు లే మేము ఇలాగే ఉంటాం అనుకుంటే ఇలాగే ఉంటారు.
సమాజంలో కూడా అత్తని అమ్మని ఈక్వల్ గా చూడగలిగితే ఇలాంటి కొన్ని దారుణాలు తగ్గుతయి, ఈ రోజుల్లో అయితే పాపం పేరెంట్స్ కనీ పెంచి ఎంత కష్టపడి ఉంటారో ఇప్పుడు తీసుకెళ్ళి అనాథాశరణాలలో పెట్టేది, ఫారన్ల కు వెళ్ళేది డబ్బు డబ్బు ఎందుకు మనిషికి తింటానుకుంటే చాలదా, దానికోసమని తపన పడతా పేరెంట్స్ ని వదిలేస్తున్నారు అసలు,
నా అనాథఆశ్రమాలు ఎక్కువైపోయాయి కాబట్టి డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ మనుషుల్ని లెక్క లేకుండా వదిలేస్తున్నారు, అంతెందుకు మనం దారింటి వెళ్ళేటప్పుడే బిచ్చగాళ్లు అనేసి ఎంత మంది వస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా పట్టించుకుంటే వాళ్ళు రోడ్డు పైకి రారు కదా
అవును పాపం కొంతమంది అయితే అనారోగ్యంతో చనిపోతుంటే ఎంత పాపం అనిపిస్తుందో ఎంత కష్టపడి తిండి నిద్ర ఆహారాలు మానుకొని వాళ్ళని చదివిస్తే తీసుకెళ్ళి అక్కడ పోయి వాళ్ళ లక్షల కోట్లు కారు లో తిరుగుతా వీళ్ళ కంటూ కనీస్ ఒక వసతి కూడా లేకుండా చేస్తారు కనీసం ఫోన్ కూడా చేయట్లేదు, అదేందొ అర్థం గాల వారానికి వీకెండ్ అంట రిమైనింగ్ ఏమో ఐదు నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదా అసలు.
అదే కదా వాళ్ళని కనీ పెంచిన వాళ్ళకేమో టైం లేవు టైం స్పెండ్ చేయరు, బయట వాళ్ళ కోసం అయితే అదే పనిగా టైం స్పెండ్ చేస్తారు, బయట తిరుగుతారు బయట పబ్బులు విహారాలు కనేసి వెళ్తారు అన్ని చేస్తారు, కన్న తల్లిదండ్రుల కోసం మాత్రం టైం కేటాయించడానికి మా త్రం ఉండదు
అదే కదా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇంపార్టెన్స్ అంట పిల్లల్నట విహార యాత్రకు తీసుకెళ్ళాలి కదా కనీసం నెల్లో ఓసా సరేలే వెళ్దామ అంటారు అదే పేరెంట్స్ తో మాట్లాడిద్దాం వీడియో కాల్ చేద్దాం కొంచెమయిన ఉన్ టె వాళ్ళకి పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు కనీసం తే పోయింది డబ్బు ఆరు నెలలకు ఒకసారి అన్న పేరెంట్స్ చూడరు ఇయర్స్ ఇయర్సే ఏదో డబ్బు పంపిస్తున్నాం కదా అన్ డబ్బు అన్నిటికిీ ఓకేనా డీఎస్ లో ఏం మనుషులో ఏమో
మనం మనమే మన పేరెంట్స్ చూసుకో లేదంటే మన పిల్లల్ని మన పిల్లలు ఎలా చూసుకుంటారు మనం చూసుకునే దాని బట్టి ఓ మన అవ్వ తాత మన అమ్మమ్మ తాతయ్య ని ఇలా చూస్తున్నారు కాబట్టి మనము మన పేరెంట్స్ బాగా చూసుకోవాలని వాళ్ళ కనిపిస్తుంది. మనం నేర్పిచ్చేదే కదా మన పిల్లలే నేర్చుకుంటారు.
అంతే కదా అయితే అది తెలియటం లేదు ఈరోజు మన పిల్లలు బాగానే ఉన్నారులేమంతో మమ్మీ డాడీ అనుకుంటున్నారు పెద్దయిన తర్వాత వాళ్లు ఒక భార్య పిల్లలు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది వీళ్లు మనమేం చేసాం అదే సేమ్ వాళ్లకు కూడా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, కానీ ఈరోజు హ్యాపీ లే అనుకుంటున్నారు, వాళ్ళు
ఏముంది డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు, రోజులు ఇవి ఎలాగైనా గడిచేస్తాయి, రోజులు డబ్బులు ఇస్తే ఎవరైన వచ్చేస్తారు చూడ్డానికి కానీ మన మన మన బిడ్డలు మనల్ని చూసుకోవడం బయ ట వాళ్ళు మనల్ని చూడడం చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది.
డబ్బు వల్ల ఏమి యూస్ చెప్పు డబ్బు వ డబ్బు ఏమన్నా వెళ్ళేటప్పుడు ఏమన్నా నా ప్రాణాన్ని ఆపగలుగుతుందా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తాదా ఏమి ఉండవు వాళ్ళు ఆ తీసేటప్పుడు ఏమీ లేకుండా నులుపోకో లేకుండా వాళ్ళు తీ దాన్ని దహనం చేసేస్తారు ఏమైనా ఉంటదా ఓరిక జనాలు ఆశ ఆశ ఆశ అంతే ఓకేనా ఈ రోజు చాలా విష షయాలు మాట్ టడుకున్నాం కదా మనము సరేనా మ్మ్